హలో ఆ హాయిరా ఎలా ఉన్నావా బాగున్నావా ఆ తిన్నా
ఇప్పుడు తింటు నా కా
అవునా స ఓకే తిన్ ని తిన సా
అవునా ఏం చేూస్తున్నారు
ఇందలే రా అవున్న ఊదుక హింగను చూసి నువ్వు గుర్తస్తతవి నా ఏం చేస్తున్నావు ఏమి అని కాాల అస్
ఆహా
ఇట్లో అందరు ఎలా ఉన్నారు
ఉ అవున్నరక్క
హ్మ్ మరి ట్ లో ఫ్యామిలీ వాతావరణం
ఉ బాగుంద క్క
హ్మ్ కేర అతే ఇంకేంటి విశేష చాల
చెప్పం ఇక్క ఊరికి రావచ్చు కదా ఒకసారి
వస్తారా కొంచెం జాబ్ పర్పస్ లో కొంచెం జాబ్ బిజీ లో ఉన్నా కదా
ఆ అక్కడ టౌన్ కదా అవే ఇక్కడ పల్లె కాబట్టి కొంచెం వాతావరణం బాగుంటుంది వస్తే అట్లా పండగస్త అక్కనర అట్లా వచ్చి పోవచ్చు కదా
ఉ నవును కరెక్టే కానీ చూస్తాను ట్రై చేస్తాను నేను
ఆ పండగ మమలు పబ్ద్దామాము చేస్తారు అంటే అమ్మవారి గుడి అనేసి చేస్త వత్తన్నాడ
ఓకే ఓకే
గంగమ్మ అక్క నాకు ఇట్లా వచ్చినప్పుడల్లా ఏదన్నా ఇట్లా ఈ ఆ హాలిడేస్ టైమ్ లోనే పడతదా ఏదన్నా పెద్దమ్మ గాని ఇట్లా గంగమ్మ కాని ఏదైనా ఫెస్టివల్ చేస్తారు అది పండగలా ఉంటదనుకో పండగ కన్నా అంగా ఎక్కువంగ ఇదైతే మాకు
ఆహా మరి అలాగైతే రిలేటివ్స్ ని అందరినీ పిలుస్త తిన్నారా
ఊ ఇక్కడ పల్లెల్లో ఇంకా బాగా చేస్త ఇంకా పల్లెలు అయితే ఇంకా బా చేస్తారా
ఆ
ఊ అందరు కలుస్తారా
ఆ
ఎక్కడెక్కడో వాళ్ళు వస్తారు అందరూ బాగా ఇప్పుడే కలిసేది మళ్ళీ మా నార్మల్ టైమ్ లో అయి తన బిజీగా ఉంటారు కదా ఈ సమ్మర్ సీజన్ లోగాని ఇంకా ఏదన్నా పండగ వచ్చినప్పుడే కలిసేది నార్మల్గా అయితేనా అప్పుడు కూడా కలి బాఅంటే చాల కష్టమే ఉంటా ఎవరి ప్రాబ్లమ్స్ వాలవి యోంగా చేసుకోవాల్సింది ఏదైనా కాని ఉండాలి తినాలి అంటే ఏదైనా గా ని చేసుకోవాల్సిందే ఇప్పుడు ఏదైనా పండగటే లేదు ఇట్లా ఫెస్టివల్ జరుగుతేనో ఇట్లా నేను ఎప్పుడే కదా కలిసేది అందరు ఒకచోట ఒ రెండికి పోవడా కన్నా ఇట్లా అంట టైమ్ గా కలిచినామంటే అందరు ఒక చోట వస్తారా
అవును
అ ఎంజయ చదిచ్చు
ఆ
ఒకరింటికి ఒక్కసారి పోవాలంటే పోవడం కుదరదు కాబట్టి మనకు
ఫే మా కరెక్తే
ఈ టైం అయితేనే అందరు వస్తారు మన వాళ్ళు వస్తారు. ఆ బాగుంటుంది. పిల్లలు అందుకు తోటలుగా అడిగిపోవడము హ పల్లెటూళ్లో ఇంకా బాగుంటుంది.
పల్లెలోనే అట్లా అయితే అట్లా జరిగేది. అందరు పిల్లలంతా ఒక ఇంటి దగ్గర. ఇే ఇంటి పక్కన ఇంటి పక్క నుంటి వాళ్ళు ఓకా ఆ బా ఓకే
పక్కనంటోళ్ళ కూడా మనకు అయిన వాళ్ళ మాదిరే ఉంటారునుకు కో మన చుట్టాల మాదిరిన్ని మాట్లాడతారు. అయిన వాళ్ళ మా ఏదన్నగానీ ఇబ్బందుందన్నాగానీ ముందుగా వచ్చేది వాళ్ళే వస్తారు. కదా మనకు
అవును అంటే ఇప్పుడు. పల్లీలో అయితే వస్తార్రా మీ
టౌన్ లో కష్టం తెలిసిన వాళ్ళు అయితేనే వస్తారు. పక్కన ఏం చూడడానికి ఇపుడు రారు
అవును హస్తే అదేమో కరెక్ట్ అ అసలు ఇంకా పక్కన పెట్టుకొని చచ్చిపోతున్న ఒక మనిషి ప్రాణం పోయినా కూడా.
ఏమంటే టౌన్ లో అన్ని దొరుకుతాయంటార్. అంతే
అంతే అంతే అదేమో కరెక్ట రా ఎమర్జెన్సీ ఇంకే కానీ ప్రతి ఒక్కదానికి ఓట్కునడానికి పెట్టడానికి
పల్లెటూరూ నీకు అడ ఏది కావలనా నువ్వే పోయి తెచుకోవాలి కానీ పల్లెటూరు అలా లేదు ఇలా నువ్వు పోలేకపోయినా వాళ్ళకి చెప్ నా అంటేనే వాలే చెప్ ఇచ్చిస్తారు మనకు
అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లంటే ఇప్పుడు రా ఇప్పుడు చాలా అప్డేట్ అయితునరు ఇప్పుడు పల్లెటూర్లో అయితే ఏది గానీ మనం టౌన్ కెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు సిటీలో అయితే ఎట్లా అంటే ఇప్పుడంతా బ్లింకిటూ జుపిటో సో ఫుడే గాని ఒక ఏమనా కానీ స్విగ్గీ అని ప్రతి ఒక్కటి ఇంకా ఆ బ్లింకెట్ లో అయితే ఇంగ నువ్వు పక్కనే కొత్తిమీర కరివేపాకుతో సహా ఆ ఇంటి దగ్గరకి వస్తది
నువ్ పలెటూర్లో అయితే ప్రతి ఒక్కటి కొనాలి హ టౌన్లో అయితే ప్రతి ఒక్కటి కొనా పలెటూర్లో ఏం కొనల్సినవసరం ఉండదు కదా ఏదో కొనేది పలెటూర్లో అన్ని ఆ న తోటలల్లో దొరికేవే ఉంటాయి మనకు పక్కింటి వాళ్ళు తోటలో ఏరినా వేసినా కానీ ఇండియాలో ఎక్కువ ఉన్నా ఇదో మీరు తెచుకోడానే ఇవ్వడము అట్లా చేస్తారు మనం కాన్ని ఇప్పుడు పోయి తెచ్చుకోవచ్చు ఇప్పుడు కూడా పల్లెటూరులోకైనా అన్ని వస్తువులు వ వచ్చినయ అక్క కూరగాయలు అన్ని వస్తాయి ఏదన్నా కావాలన్నా సామానులు కావాలన్నా అవి కూడా వస్తాయి వస్తాయి ఊర్లోకి కరెంట్ కూడా బాగుంటుంది ఉంది
ఇప్పుడు పల్లెటూరుల్లకి ఫ్రూట్స్ అంటాం మరి వెజిటేబుల్స్ అన్ని ప్రతి ఒక్కటి ఆటోల్లో అంట ఇలా టాటాఏసి లో వంట కూడా సరే లే చూసాను నేను కూడా హు కానీ సైలెంట్ సరుకుల్ తెస్తార వేసుకొని వస్తార
మామూలుగా ఇంట్లో సరి సరుకులు గాని కూరగాయల సరుకులు గానీ అన్నీ వస్తాయి ఇప్పుడు. ఏన్నా ఏదన్న ప్లాస్టిక్ సామాన్లు గాని ఇంట్లోకి స్టీల్ సామాన్లు గాని అవి. తీసుకురానా కూడా వస్తాయి. చీరలు కూడా వస్తాయి, బట్టలు వస్తాయి. తయా ప్రతిది వస్తాయి. కరెంటు పోయినందుకు పల్లేటూరు. హలో బయటకి వచ్చి కూర్చోచ్చు. టౌన్ లో కరెంట్ పోతే నువ్వు ఉండగలవా, లోపల అసలకు బయటికి వచ్చి కూర్చుంటే బయట వచ్చి కూర్చుంటే.
అసలుకు చిన్నప్పుడు మాకు ఎలా ఉండేదో తెలుసా కరెంట్ పోతే. అసలు బయటకు వచ్చి ఆ ఆ ఎంత బాగుండేది. అసలు ఆడుకునే వాళ్ళము
ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా జీతం పోవాలంటేన్న చెరువు కో కాల్వగట్టుకో కోనేరుకు అలా పోతారు పల్లెటూర్ల అయితే నా అడుగడుగుకు బావులుంటాయి. దయా వెళ్తారు. టౌన్ లో పోవ్వాలంటే ఏదో స్విమ్మింగ్ పూల్ డబ్బులు కట్.
పల్లెటూరులో చిన్న చిన్న పిల్లలకి కూడా ఇవి తెలుస్తాయి. ఈ సిటీలో ఎవరి సర్గ ఎవరికిీరు కూడా కూడా రాహ
రావాలంటే నీకు బావులు ఎక్కడున్నాయి.
ఆ
ఏదో స్విమ్మింగ్ పూల్ ఉంటుది. దానికి డబ్బులు కట్టి టోకని తీసుకొని పోవాలి. దానికి టైమింగ్ ఉంటుంది. ఇంతవరకు గానే ఉంటుంది
ఆ దీనికి నాన్ స్టాప్ కదా దీనికినికి టైమింగ్ లేదు అవును మార్నింగ్ ఎయిట్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఎప్పుడైనా చేసుకొని రావచ్చు ఫైవ్ సిక్స్ వరకు
ఇప్పుడు ఎనా పో అది ఇమ చల్ కొంటయి ఈ వాటర్ నేచర్ లో వచ్చేవి అవి పట్టేవి ఇవి నదుల నుండి వచ్చేవి అన్నమాట ఈ నీళ్లు బావిలలో కింద ఊట కూడతు రామ్ అవి వచ్చేవి అవి పట్టే నీళ్లు
అవును
దాంతో మళ్ళీ ఒకటి దానికి దానికి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ కోడ్ ఉంటుంది అ లూజ్ హేర్ ఉండకూడదు దు దానికి క్యాబ్ పెట్టుకోవాలి కళ్ళకు అవి అన్నజలుడు బావిలో నువ్వు ఏం వేసుకొని వేం నే ఎవ్వరు ఏం పట్టి కున్న వాళ్ళు కూడా లేరు దానికి మదడము నార్మల్ మనం ప్రసి వ పోదామంటే స్విమింగ్ పూల్ లో ఒప్పుకోరు
ఆ అదేమో క అవును ఖచ్చితంగా షర్ట్ ప్యా‌ంటు ఏసుకోవాలి చెవి లేకపోతే మనమైన వేసు వంద అవ్వాలి
అట్లా అయి కొంతమందినింటే పిలుచుకొని పోతావు ఇదే బావికి అని ఏం సరే లే కాల్వ గట్టుకు పోయినా గానా ఫ్రెండ్స్ అందరు గాని లేదు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పోతారు
ఆ అయినా ఎంతైనా గాని విలేజ్ లో బాగుంటుంది డ్రస్సులకు
మ్ ఎంతైనా విలేజ్ విలేజే, టౌన్ టౌనే అక్క
అదేవో కరెక్టే
టౌన్ లో కరెంట్ లేదంటే జనరేటర్ ఉండాల జనరేటర్ లేదంటే ఏదైనా కానీ ప్రతిదీ డబ్బుతోనే ఉంటుంది
అ నర మన స
హ్మ్ టౌన్ కు వచ్చినామ అంటే టైమింగ్ అనేది కూడా ఉండది నువు తినేవావా బాగున్నావా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు నిన్న పరగ పరగడు తునే ఉండదు గడియాడ ఎట్లాగ అయితే పరిగెడుతుందో అలాన్ననే పరగెడుతూ ఉండాల అమ్బ
సిటీలో రటిల్లు అంతా బిజ లైఫ్ రా అసలు
ఉ బిజీ ఉండాల అక్క ఎంత ఎంత వరకు బిజీ ఉండాలా గసారి పెట్టి ప్రెజర్ కు హెడేక్ హెడేక్ తన అన్ని వస్తాయి ఒకసారి ఎందుకుండారా అనిపిసి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు
ఉ అదేమ కరెక్ట్
ప్రజరుకు నువ్వు పల్లెటూర్లో ఉండు ను్వు పోకపోతే ఎవరన్నా రాలేదు ఏమన్నా అడుగుతారా ఎవరు అడగరు
ఎవర అడవరు
పోకపోతేనా ఎవరు ఏమ అడిగే వాళ్ళు కూడా ఉండరు మ్ మనకు నచ్చితే పోతాము లేదంటే ఇది అలా ఉండదు నువ్వు వచ్చి అన్న ఎప్పుడు పోయినప్పు నువ్వు ఇట్లా ఉంటే జాబ్ మానేసేయ అంటారు ములాజ్ పెట్టారు ఇంకు అది పోతే వేరే చుసుకోవాల ఇది పని తిన్న ఏ ఇది కాకపోతే ఇంగగటి అనే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు రాలేదు ఏమి ఎందుకు అనే మనల్ని ఎప్పుడైనా పోవచ్చు ఇష్టం బాగుందంటే పోవ్వచ్చు బాగాలేదంటే ఇంట్లో ఉండవచ్చు అడ ను బాల్యదన్య బాగుందన్నా గాని పోవాల్సిందే
హా హా అంత హేగల అలసి అవునా అందే రా ఎప్పడికైనా ఒకరి కింద జాబ్ చేస్తే ఆలు చెప్పినట్లుూ వినాల్సిందే
అదే పల్లెటూరు లేదా నీకు బాగాలేదా సల్లి ఉండు ఇంటి గగర ఇ రోజు ఏమి లే ఎపోకపో రాకపోతేమళ్ ఎ పోకపోతేమళ్ తినివ్ ఆరోగ్యం చూసుకుంటారు టౌన్ లో ఏవ ను బాలేకపోతే ఏంయ నేను నాకు వచ్చి పని చేయాల్సిందే అంటాను
అ ఓకే రా కాల్ చేస్తాం మార్నింగ్ ఓకేనా ఆ